హాలో
ఇంటి కాన్న
ఆహ్ ఇన పడ్తంది నీకు
నినబడ్తంది చెప్పు
ఇంకా దానిదే వచ్చింది ఇంతసేపు యూట్యూబ్ ఓపెన్ చేయంగానే దానీ వీడియోనే వచ్చి ఫస్ట్
ఇప్పుడు ఇన్స్టా ఐన యూట్యూబ్ ఐనా అదే
అయ్
ఇంగ చేసేట్టోళ్లకి వాని శిక్ష పడే దాన్ని బట్టి ఉంటదికా ముందు ముందు చేసేటోళ్ళకి చెయాలన్న బ
భయం అహ్ ఇప్పుడు జేత్తనే ఇంకొకడు అట్లా చేయకుంట ఉంటాడు
ఉమ్ లేకుంటే ఇగ వీళ్ళు ఇట్నే అరస్ చేసి అట్ట్నే వొదిల్ బెడ్తే ఇగ చేసేటోళ్లు కూడా గట్నే చేసుకుంటూ పోతారు
ఉమ్ అప్పుడు మన దగ్గర ఒక డాక్టర్ నీ నలుగురో ఐదుగురో చంపి పేషల్ జుష్నవా ఆహ్ అప్పుడైతే ఆమెను పోలీస్ డైరెక్ట్ ఎన్కౌంటర్ జేషేషిండు ఐదుగుర్ నలుగురిని
గట్లే ఎత్తే ఎమ్మట ఎమ్మట అయిపోవు
గట్ల ఎత్తే జరుగుతంటే జరుగుతంటే అందరు నాట్నే జెత్తే ఇపోవ్ ఇప్పుడు ఇన్ని జరుగుతనే సొంత బిడ్డలనే ఎట్లనో జెత్తారు
ఉమ్ హు రైస్ కుక్కర్ ఏసి డ్రమ్ ఏసి
యా మొగుళ్ కట్టుకునోలే ఇగ గట్ట జెత్తంటే ఒకటి జర్గంగానే వన్నీ సంపుతే ఇంకొక భయం అనిపించు అయో వాళ్ళని చంపిరు కదా నన్ను గూడా ఇట్లా చంపితే ఎట్లా అనిపించు
ఉమ్ ఇగ వీల్ ఏం యాక్షన్ తీసుకుంట్ లేరు వాల్ గట్ట్నే రెండు లారాజీ జెత్తరు అల్లుంచుతారు గంతే పూత పోయింది అని అనుకుంటరు ఉంటారు
అయ్ కాని దాన్ని వదిలేసిపోయినా అయిపో వాడ్ అప్పుడే
ఆహ్ అది వదిలే వదిలే అని అన్న
ఉమ్ అసలు కింద నేలకేసి కోడితే ఆ నీళ్ళ మొత్తం పలిగింది ఇట్లా బండలు గచ్చు
వాడు ఎంత గట్టటి కొడితే వాళ్ళ వాళ అట్లా
ఆ మళ్ళీ ఇప్పుడు వాళ్ళందరూ ఇంటర్వ్యూ చేస్ వాళ్ళ అంటే ఇ వాళ్లు ఉంటారు కదా వాళ్లు అందరు పోయి చూస్తూ అస్సలు పరగట్లేదట అది అప్పుడెంత గట్టి గుడత వలిగిందో నా బిడ్డకు అని సుక్కెడతంది ఆ
మరి ఎంతయినా బండలు ఎంత గట్టిగా ఉంటాయి
ఉమ్
వాడ ఎంత కూపం మీద ఎంత కూపం తోటి కొడతే ఆ
అది ఎంత అది ఎంత ఏడ్చిందో ఎంత ఉరిగిందో
కానీ మరి గంతొరుతా అంటే వాళ్ళ కుక్కలు కూడా కిందికి రా లేదంటే
అసలు వాళ్ళు ఫస్ట్ పోయినప్పుడే వాడు అట్లా నవ్వుతా అంటేనే ఏం గతి ఒకసారి బిడ్డని బయట బయటికి విద్దాం అన్నట్టు అనుకుంటే అయిపోవు
హు
మళ్ళా వీళ్ళిద్దరికి అప్ప ముందేమన్నా గొడవలు అయితేయి ఇట్లా ఇట్లా అనుకున్నారు అంటే గొడవలు అయినాయి కదా కొట్టుకుంటారేమో అనుకున్నారు కానీ వాడు ఎప్పుడు దాన్ని ఒక్క దెబ్బ కూడా పెట్టకపోయాదట అట్లా అయ్యేసరికి మళ్ళీ ఇప్పుడు ఒక్కసారే ఇట్లా చేస్త ఎవ్వరు నమ్మలేకపోతారు
ఇ కాద ఎప్పుడు కొట్టాడు ఆయన మంచి చూసుకుంటాడున్న నమ్మకం తోటి వీళున్నారు
కానీవాడ ఆ భాడకవ్ అంత గానం చేసిడుగాని అసలు అన్ని పోట్లు పోడిచిందంటే
వానికి ఏది పెట్టంది వాడు అట్లా చెయ్యాడు
ఆ
న్యూస్ లొ మొత్తం మందు పెట్ది అది పెట్ది ఇదిట్ దని
ఆ వాళ్ల అమ్మోలా వ చేసుకోకున్నా అయిపోదాని పెళ్ళి
కనీసం చేసుకున్నాడు సరే గొడవలు అయినప్పుడు నువ్వు వద్దు నాకు వేరేదాన్ని చేసుకుంటా అని అన్న అయిపోవు
అట్లా అన లేదు మళ్ళీ ఇ దీన్ని వదిలేసిపోలేదు ఒక దెబ్బ కొట్టలేదు ఉంచి ఉంచి ఉంచి ఒక్క కడుపు ఆగం చేసిండు కడుపుతూ ఉన్నప్పుడు ఆదిగూడ
హ్మ్మ్
కనీసం వీళ్ళ పెళ్ళయ ఒక ఆరేడు సంవత్సరాలు కూడా కాలే ఎనిమిది నెలలు ఒక గంతే
అంతే దానికి మళ్ళా పిల్లగాలు దొరకపోనా రం చిన్నిజనాయి
ఆ ఇప్పుడు వీడు వదిలేసిపోయినా వానికి దొరకాతు దీనికి ఇట దొరుకు
వానికి ఎట్లా ఉన్నదో కాబట్టి వాడు చేసుకుంటడుా దానికి ఎట్న అట్లా వాళ్ళు అన్నలు చూశాను చేసాను చే చేప్పిచారు
దాన్ని అసలు కట్నం తీసుకోకుండా ఉట్టుగా చేసుకోవచ్చు అన్నంత మంచిగా ఉంటది అది
హ్మ్మ్
వాళ్ళ గుణం కూడా మస్తు మంచిదట
అవునటా
మళ్ళ అది మస్తు మాట్లాడుతుంది అందరితో అంటే వాళ్ళు ఒదినలతో ఇట్లా ఏ పండుగైనా ఖచ్చితంగా ఆ ఏ పడుగైనా ఖచ్చితంగా సేమ్ డ్రస్సులు తీసుకుంటే వాళ్ళు వదినలతో కలిసి
అవును అందరి సెమ్ కట్టుకుంట్రు మంచిగా కలిసి మెలిసి ఉంట్రు ఏం పని చేసినా ఏది జెసిన వాళ్ళ అక్క చెల్లలు కూడా మంచిగా పోరగాల నటుకుంటు చూడు వీళ్ళు వీడియోస్ తీస్తాంటే అంటే డ్యాన్స్లు వేస్తాంటే
వాళ్ళ అ వాళ్ళ అందరు ఒకటే ఊరు వాళ్ళ అక్కచెల్లెలేది ఏడుగురు పుడితే ఏడుగురు లొ ఒకఆమె చచ్చిపోయిందట కానీ ఇక ఆ ఊర్లని అంటే పెళ్లి చేేసుకోకుంటూ ఉన్నద అన్నట్టు దేవుని పెళ్లి చేేసుకొని ఇగ
న్నా కూడా వాళ్ళు మంచిగా ఉంటారు కలిసి మెలిసి
ఆరుగురు ఒక్కూరే అసలు అక్కజెల్లలు ఆరుగురు ఒక్కూరులోనే ఉన్నారు మళ్ళీ పిల్లలంత రొక్కూర్లేనే
మళ్ళ అందర్లా మ్యారేజ్లే
ఆ అంత పెద్ద ఫ్యామిలీలు అసలు వాళ్ళ ఫ్యామిలీ ఒక్కసారి ఫంక్షన్ చేసుకున్నారంటే టే ఇక బయటలను పిలవాల్సిన అవసరమే లే చుట్టాలను
అవసరమే లేదు వాళ్ళల్లో వచ్చిన వాళ్ళు
అట్లాంటి ఫ్యామిలీల నుంచి అంత దాన్ని దూరం చేసింది ఒక్కగాని ఒక్క బిడ్డని
ఆ మంటే ఎంత ఇష్టమో వాళ్ళకి
ఆ ఒక్క తాయే మరి ఇష్టం ఉండదా
ఇ ఉఊటిినప్పుడు ఎంత సంతోష వాడ్డారు చచ్చపోయినప్పుడు అంతకంట ఎక్కువ బాధపడతారు
కానీ గోరా
అదేదో యాక్సిడెంట్ అయిసి వచ్చి అట్లీట్ లో చనిపోయిందంటే సరే పోనియన్ని వదిలిపెట్టు
ఆ ఎద్దని రాతగాడి కే రాష్ పెట్టింది ఎవరైనా ఏం చేయలేదు గదా అనుకుంది కాని ఇక్కడ వాడు చూసి చూసి వానికి పెళ్లి చేసిండ్రు దాన్ని
ఉమ్ మళ్ళీ వాళ్ళ ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్లే ఓపిచ్చి రా అట చేసుకో ఆయన మంచోడే మంచిగానే చూసుకుంటాడు అనుకుంటా
వాళ్ళ బిడ్డ కూడా ఇక వేరే ఊరికి పోదు కదా ఈడి న్ని చేసుకుంటే మా ఊలోనే ఉంటది కదా అన్నట్టు అనుకున్నారట
ఉమ్ ఈ అందరం ఇన్నే ఉన్నాం కదా ఆమె కూడా ఇన్ ఏ ఉంటది అన్నట్టు వాళ్ళు అనుకున్నారు కానీ వీడికి ఇట్లా ఎత్తరని వాళ్ళకేమేరుక
ఇంకా వాళ్ళ అన్నలు అన్నారట కదా బ పకురు గిట్లుతే మీకు గొడవల అయితే మేము రాలేమో అప్పటికప్పుడు ఇప్పుడు వాడు ఏది చేసేది ఏం చేసేది తెలియదు అందుకని ఇక్కడ విని చేసుకో మంచిగా మానవులనే ఉంటావు ఏదైనా నేను ఉత్తమ్ అన్నారట
ఉమ్
ఏం అమర్థాన్ని వానికి ఇయ్యకుంటె పక్క ఊరికి వేరే ఊరికి ఇచ్చిన కూడా చక్కగా బతికేం అది
కావచ్చు వీళ్ళు ఏమనుకున్నారంటే దగ్గరోళ్ళు మంచి చూసుకుంటాడు య కొట్టకు తిట్టకు అనుకుంటే వీళ్ అనుకున్నారు కాని వాడు గట్లా కుంటారని ఎవరు అనుకున్నారు
ఆ అనుకుంట ఇచ్చురా ఒక్క బిడ్డను వానికి
శనికిచ్చినమానికి ఎంత బురు వానిచ్చినామో మా పిల్లల్ని మంచిగా చూసుకుంద నా బిడ్డని వదిలిపెట్టిపోయిన వాడి గట్ల కొట్టి వదిలిపెటిపోయి నేనై పోవ అనుకుంట ఎడుతన్న
ఉమ్ అవును కొట్ వదిలి పెట్టినా అయిపో కాని అంతగానో చేసిన వాడు
అది వదిలిపెట్టినా అన్నప్పుడు అప్పుడే వదిలిపెడితే అయిపోగాద
ఆ వదిలిపెట్టి పోతే అయిపోగా కు వాళ్ళ అన్న వు అంత కొత్తే పిలిసి అడుగురేమో గట్టిగా అడుగు దెబ్బ కొట్టరేమో
గంతే
ఇప్పుడు వాడు బతకడాటు ఇప్పుడు దీన్ని బతకనియలేదు ఆ పిల్లని బతకనియలేదు కల్పన
ఇప్పుడు మూడు జీవితాలు ఆగం
వాళ్ళు అందర అయితే ఎప్పుడు రాఖీ పండుగ వచ్చినా మా చెల్లి మాకు రాఖీ కట్టేది ఈ సారి ఎవరుకడుతరు వాకు అని ఏడుత్తండు
ఉ మంచికో చీర పెట్టే వాళ్ళు మంచిగా
ఉమ్మ్
చీరయినా పైసలనా వళ వోదినోళ్ళు వాళ్ళు ఈమె ఈమె వచ్చి రా కీ కట్టిన తర్వాత వాళ్ళు కూడా పోయేది
ఆ వాళ్ళు కూడా ఇంకా వీనికి కట్టిరు మా అన్న మా అన్న అనుకుంటా అప్పుడు వీడియోలు పెట్టేది అన్నా అన్న అంటే పెడతార్
అన్నయ అన్నాయ అంటె అన్న అట చేసి వాయె
ఉంహు
మళ్ళా కొన్ని వీడియోలు అల్ల ఇల అన్న వాళ్ళు వాళ్ళు వదిని పంపకుంటే అన్న నేను వచ్చిన కదా నేను రాకుంటే ఎట్లా బా ఎట్లా బాధ పడతారు వదిని ఊకుంటే కూడా వాళ్ళు కూడా అట్నే బాధపడతారు అని చెప్పి మళ్ళ మళ్ల వది నను పంపించిందిక్క వీళ్ళ వల్ల
అసలు మస్తుంటారు వాళ్ళు వాళ్ళు అట్లుంటే అబ్బో మనం కూడా అట్లుంటే మంచిగా ఉండ అనిపించేటట్టు ఉండే టోళ్ళు
అని అంటా ఓ
ఉమ్ చూసే మనకే ఇట్లుందంటే ఇంకా వాళ్ళ కన్న తల్లి కన్న తండ్రి అసలు వాళ్ళ డాడ్ కి అయితే ఏం మాట్లాడాలో కూడా తెలత్తలేదు
ఉమ్
వాళ్ళ డాడ్ అప్పటికి కొడదాం డోరు ఏం కాదు ఒకసారి చూద్దాం మన బిడ్డని అన్నడట ఆ అది ఇనొచ్చు కదా అది ఏమి వద్దు అన్నదట వద్దు మన బిడ్డ అది ఇది అన్నదట కుక్కలు కూడా మోరిగినయట కుక్కల్ ఉమ్ అంటే ఇక మరి వాళ్ళు వచ్చిరు కాబట్టి కుక్కల మురిగుని ఏమో బయట వాళ్ళు వచ్చిరు కాబట్టి ఉమ్ అంత నైట్ పుట్ ఎవరు వతారని
మా ఊర్లో మా కుక్కలు అయితే మా జూలు అయితే పోయి పట్టి వీకుతది రాత్రి ఎవరైనా వత్తే అద్ధాటినాంక
అట్లా ఉండాలి కుక్కలు అంటే
మొన్న చూడాలి మా డ్రైవర్ కొంచం అంటే పైకేమో వచ్చిండంట
ఉమ్
గేట్ ఓపెన్ చేసలేదా అని క ఇక్కి ఇక్కి అని ఆరన్ కొడతా అంటే గోడ దుంకి పోయింది అటు
హమ్మో
ఆగదు కర్సు అయన జూలీ జూలీ అని పిలిత్తే ఆగింది
ఆహా ఉందా మీ కుక్క
ఆయన దెబ్బకు మా డాడీ కి ఫోన్ చేసి అన్న జీలి గోడ దుంకిందన్న మా డాడీ లేసి బైటికి పోయిండు
కానీ పాపం అమ్మాయి ఆహా